ఆ
ఏం చేస్తున్నారు
ఆ అక్క
ఏం చేస్తున్నారు
ఏం లేదక్క ఇగో ఇది అదే ఉం బుక్ స్టాలోనే ఉన్నాక్క
నువ్వు వచ్చినవా వచ్చినవా ఎన్ని గంటలకు వస్తున్నావు రోజు
ఆ మామూలుగా నైన్కి వస్తాక్క
అది పంపించాల్సింది ఏ బుక్ స్టాల్ అది
ఇక్కడ సైనిక్ అక్క మన బాలాజీ టాకీస్ దిక్కూ
డౌన్ లో అంటే డౌన్ లోనా
ఆ డౌన్ లో మన బాలాజాకి సందలో పోతాం కదా ఇది మెయిన్ రోడ్డు కొంచెం ముందుకు
పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత బాక్స్ పెట్టేసి వచ్చేసినావా ఈ ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు ఉండి వెళ్తావా
లేదక్క సెవన్ దాకా సెవన్ దాకా ఉంటా
ఏందుకంటే మీ ఆయన వచ్చి తీసుకెళ్తారా
ఆ ఒక్కొక్క రోజు వస్తాడు ఒక్కొక్క రోజు ఆటోలు ఉంటాయి వెళ్తా
ఆ ఒక్కొక్కసారి ఉండవు కదా అటు లోపలికి వెళ్ళాలి కదా ఒక్కో రోజు ఉండవు కదా
ఆ ఉండకపోతే ఇక ఆయనకే కాల్ చేస్త వస్తాడు బండి ఉంది ఒకేళ ఏం దొరకపోతే ఫోన్ చెత్తే వత్తడు లేకపోతే అన్నయ్యలు ఉన్నారుగా ఎవరు ఒకరినిక్కిచ్చుకోపోమ్మంటేచుకెళ్తారు ఇక మరి త తప్పట్లేదు సెవెన్ దాకా ఉండాల్సిందే నైన్ టు సెవెన్ అని ముందే చెప్పిండు
అరే ఇప్పుడు మీ మీ ఆయన ఓకే అంటే పర్లేదు లే ఇప్పుడు మీ ఆంటీ అయినా ఎవరైనా అమ్మో ఇంత లేటు వస్తున్నావేంటి సెవెన్ వర
అట్లాంటి బాధ చె అక్క అట్లాంటి బాధ అయితే పల్లెటూరు అన్నట్టే కానీ అట్లాంటి బాధ్యత ఇంతవరకి ఏది లేదు ఎందుకంటే వాళ్ళకు ఆహ్ అట్లాంటి వాళ్ళు కాదు అసలు ఇంక వర్క్ చేస్ కోమని మంచిగా ఉండే వాళ్ళ తప్ప అట్లాంటి ఇబ్బంది అయితే లేదు చేసుకుంటే వాళ్ళ ముగ్గురు బ తమ్మ తోడైనా బావాలతోడైనా మేము చిన్నోళ్ళం పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు అట్లేం లేదు మంచేనే మాట్లాడతారు యారాళ్ళు కూడా యారాళ్ళు లెక్క ఏమిముండరు మంచిగానే మాట్లాడతారు ముగ్గురు మంచిగానే మాట్లాడుకుంటాం
మంచిగుంటేనే హ్యాపీ ఉంటది అర్ధం చేసుకునే భర్త దొరికిండు లే
ఆ కొంచెం కాకపోతే ఆయనకి ఏందంటే కొంచెం డ్రింక్ అలవాటు అయింది దాని వల్ల కొంచెం ఎప్పుడన్నా కొంచెం డ్రింక్ ఎక్కువయితే వొరుతడు తప్ప ఏ బాధ లేదు ఇంత ఆస్తుంది అత్తమ్మ వాలు మంచోళ్ళు యారాళ్ళు బావలు ఏ కష్టం కష్టం ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది అని అంటే ఫస్ట్ నిలవడేది బావలే మాఫీ ఇప్పుడు ఇన తోటి కూడా కొంచం తాగి ఏదైన గొడవ చేస్తాడు లేకపోతే ఇంకేదైనా పైస అవసరం ఉందంటే ముందు నిలవడేది బావలె అట్ల నేను కూడా వాళ్ళకుంటా ఏదయినా డబ్బులు అవస సరం ఉన్నా ఏదనా పని సహాయం కావాలన్నా నేను వాళ్ళకట్నే ఉంటా వాళ్ళు నాతోటి అట్నే ఉంటరు
వాళ్ళు హెల్ప్ చేసి అప్పుడు మనం హెల్ప్ చేయాలి మంచిగా కలిసి ఉంటే ఏం కాదు అసలు ఎక్కడ ఏం గొడవ రాదు అందరు హ్యాపీగా ఉండొ చ్చు
అట్నే ఉన్నాం అక్క ఇప్పటికైతే ప్రస్ తానికి ముగ్గురుం అట్నే ఉన్నాం కాకపోతే వాళ్ళ పెద్దోళ్ళకు నడిపోళ్ళకు పడదులే కొంచెం వాళ్ళు మాట్లాడుకోరుగాని నాతోటి ఇద్దరు మాట్లాడతారు నేను ఇద్దరితో మాట్లాడతా
అంతేలే వాళ్ళకె ఎట్లా గొడవైతెంది వాళ్ళు వాళ్ళ ఇద్దరు నీతో మాట్లాడినప్పుడు మాట్లాడాలి ఎందుకంట పెద్దోళ్ళు కదా ఫస్ట్ పెద్దోళ్ళలకు రెస్పెక్ట్ ఇయ్యాలే చిన్నోళ్ళన్నప్పుడు మంచి కాని మీ ఆయనను కూడా మాన్ మానించేయి రా డ్రింక్ మానేస్తే మంచిగా ఉండొచ్చు కదా
కంట్రోల్లోనే ఉంటాండు గాని అయితే ఏమయితది అం అంటే అందరులేక తాగి సైలెంట్ గా ఉండడు సరే ఇప్పుడు ఎవరవైనా తాగుతాండ్లు ఇయ్యాల్ రేపు తాగని వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ అయితే అంద తాగితే అందరు సైలెంట్ కుంటాడు ఈయన తాగితే సైలెంట్గా ఉండడు అది బాధ ఈయనతోటి
సైలెంట్ గా అంటే మిమ్మల్ని తీరుతాడా అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళనా మీ
నన్ను దిడతాడు ఫస్ట్ నన్ను తిడతాడు ఫస్ట్ నన్ను తిడతానావని అక్కలు బావలో అత్తమ్మో ఎవరన్న వత్తే కతమే వాళ్ళని కూడా తిడతాడు మళ్ళా తెల్లారి సైలెంట్ గా ఎన్ని తిట్టిన పడతాడు మళ్ళా వాళ్ళు వచ్చి తి నేను తిట్టిన మల్ల సైలెంట్గా పడతడు
అంటే చూస్తే బుద్ధి బుద్ధిమతుంలాగున్నాడు చూస్తే మంచి
అయి అయితే తాగుడు ఎట్లా తాగుతాడంటే కంట్రోల్ ఉండదక్క తాగితే ఆయనకు మెదడు కంట్రోల్ లో ఉండదు ఓరుతా ఉంటాడు ఒ ఇగ గంట రెండు గంటలు ఎన్నో తప్పించుకోవాలి మనమే ఓరుతాండనుకోని ఇదరం ఉండదు ఆయన ఎదురుంగా
అక్కంటే కొంచెం కొంచం మాపించ మానిపించుకోరా మానిపించు
మానిపించుకునాక్ ఇంకా ఇప్పుడు చాలా వరకు తగ్గిండు ఎప్పుడో ఒక నెలకు రెండు సార్లు అన్నట్టు తాగుతాండు కానీ సైలెంట్ గానే ఉంటాడు నేను ఏమన్నా అంటే బాగా తాగకుండాంచెం ఒక వంద ఆ రెండు బాగా తాగకుండా కొంచెం ఒక వంద రెండు వందల ఆ లిమిట్ లోనే ఉండడు నాలుగు వందలు దాగితే అదేంటిదంటే లిమిట్ లిమిట్ దప్ తాను అంటిగ అప్పటి నుంచి కొంచెం రెండు వందల అట్ ఇంత తాగుతడు సైలెట్ గానే ఉంటాడు నెలక ఒకటి రెండు సార్లు తవుతాడు
ఆ పిల్ల దగ్రికి వెళ్ళి వస్తాడా స్కూల్ కి వెళస్తాడా ఎప్పుడైనా
ఆ పోతాడు ఏ పోతే పోతాడు పిల్ల కాడికిపోతాడు పిల్లలకు ఇప్పుడు లేేటుగా పోతే వాళ్ళకి పాలు పోతాడు చా స్నాననికి నీళ్ళు దోడతాడు పిల్ల హాస్టల్ కదా ఉన్న బాబుకు మంచినే చూసుకుంటాడు తాగితేనే తిక్క రోగం అన్ని గుర్తొస్తాయి ఆయనకు
గోరంగ ఏస్తారు ఒక్కొక్కరయితే చేతండ్లు అట్లా ఉన్నారు లేరా జనాలు దునియా మీద ఉన్నారు అట్లా
ఉన్నారు ఏ అక్క తాగకపోతే మస్తు మంచోడు మా పని చేస్తాడు పని చెయను అనడు మరి నేను బయట నాకు వర్క్ తక్కువ ఉంటాది అది వర్క్ చేేసుకుంటాను గాని సహాయం చేస్తాడు అన్ అంత ఓకే మరి దానికి లేట్ అయితదీ కానీ తీసుకెళ్తాడు తీసుకొస్తాడు అంత ఓకే ఏ బాదా లేదు పైసలు కూడా నేను ఇప్పుడు నేను చేస్తాన మే మాట ఇంటికి రాయి అవి ఇవి వతాయి అవేం చేస్తానవ్ ఇవేం చేస్త తనవని ఏమీ అడగడు నేను దానికి తనకి దాసే విషయం అన్నీ తెలుసు ఏమి అడగడు కాకపోతే తాగీతె మాత్ మాతం ఒక మూడో మనిషి రెండో మనిషి వస్తాడు ఆ మనిషిని తట్టుకొనుడు మన వల్ల కాదు అప్పుడు
ఆ కానీ అట్లా మంచోడు అంటాన్నావు కదా ఇగ చిన్న చిన్నగా మానిపిస్తే మానిపించేస్తే అయిపొద్ది లే
చానా వరకు మానిపిచినక్క గసలు అమ్మ ఒక మా రెండేళ్ల అయితే బా ఇబ్బంది పెట్టిండు ఇప్పుడు చాలా కంట్రోల్ కు తీసుకొచ్చడు చానా తగ్గిండు అత్తమ్మ మావయ్య కూడా నన్ననరు
ఎంత హ్యాపీగా ఉంటాది అట్లుంటే మంచిగా మానేసి మనతోని ఉంటే మంచి మంచిగా ఉంటంది ఇంకా నీ అత్త వాళ్ళు మంచి వాళ్ళు దొరుకు లు బయట వాళ్ళ అయితే ఎట్లుంటద అమ్మో నువ్వ ఏంది పొద్దున పోయి సాయంత్రం ఏడు గంటలకు వస్ స్తనవా ఏంటి అసలు అని వా మీకు వాళ్ళ కొడుకు తోని గొడవ పెట్టుకునే వాళ్ళు లేరా బయట
ఎందుకు లేరు ఎందుకు లేరు ఎందుకెళ్ళ నా కొడుకు పని ఎందుకు చేయాలని అనేట వాళ్ళు లేరా అత్ అత్తమ మామయ అదేం లేదు ఈయనే కొంచెం పని వీలగు ఏ అంటే బయట వచ్చే పని రెగ్యులర్ గా ఉండదు ఒకటి మళ్ళా మొత్తం వ్యవహారం ఇంటి వ్యవహారం మొత్ తో నేనే చూసుకోచ్చుకుంటాక డబ్బుల విషయం ఎక్కడ ఇచ్చుడైనా తెచ్చుడైనా ఏది ఎక్కడికి ఎవరికి ఇయ్యాలన్నా నా చేతుల మీదనే నడుస్తది అయినా అంటే కొంచెం పట్టించుకోడు అన్నట్టు ఆ మనిషి కాబట్టి అత్తమ్మ మావయలకు తెలుసు తను ఎక్కడున్నా అన్ని చేసుకుంటది చూసుకుంటది అని వాళ్ళు ఎవరి ఏమి అనరు ఇంకా చేసుకోకలపన వా మా అంటే ఇంటి కాడ బర్లు ఉంటాయి అక్క బర్రెలు ఉన్నాయి వాటిని చూసుకుంటే చూస్ కుంటాడునే అంటారు తప్ప ఎవ్వరు ఎందుకు పోతాను ఎందుకుక వస్తాను అని ఎవ్వరు ఏనాడు అనరు ఇప్పటికైతే ఎవ్వరు ఇద్దారు అక్కలే గాని బావలే కాని అత్తమ్మ మామయ్య నా అన్నదామ్ములు ఎవ్వరు ఎవరు ఇంతవరకు ఒక్క మాట అన్నది లేదు చేసుకోమనే అన్నారు ఆ అదేం లేదు అదైతే నేను చాలా అదృష్టవంతురాలు నా విషయంలోనేయితే
ఆ నువ్ అదృష్టవంతురాలివే ఇప్పుడు చెప్తా ఉంటే తెలుస్తుంది నాకు ఇన్ని రోజులు అట్లా ఏమి తెలియదులే అరే ఇక్కడ పలానా అబ్బాయిని చేసుకున్నదట అట్లా తెలుసుగాని మీ అమ్మ వాళ్ళని అడిగితే ఇట్లా మీ ఊరు పేరు చెప్పిన్లు ఇంటి పేరు అంటే చే తెలియదు నాకు వాళ్ళు గాని చెప్పింలు వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి పేరు చెప్పింది అవునా మంచి మంచి వాళ్ళే మంచి అబ్బాయి దొరికిండు నా బిడ్డకు అన్నది మీ అమ్మ కూడా
ఏ చల్ చూపియి పదేడ్లు ఏం బాగలేదు అక్క కొంచెం ఈ రెండేండ్లు కొంచెం వేరే ఒక తాగు కొంచెం బాగా డ్రింకర్ ఆయన ఆ ఆయన పరిచయమేండో అయ్యేసరికి ఈయన కొంచెం తాగుడు అలవాటు అయిపోయింది ఇగ దాని కంట్రోల్ చేసి చేసి
ఫ్రెండ్షిప్ ను కూడా తాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు ఎందుకంటే తగన్నోళ్ళు చెడో చెడగొట్టే టోళ్ళు ఉంటారు కదా కొందరు
అందుకే ఇగ అన్ని దూరం చేసేసి ఇప్పుడు కంట్రోల్ కు వచ్చిండు వర్క్ చేసుకుంటాడు ములుగికె ఇద్దరం కలిసి వత్తనం ఇద్దరం కలిసిపోతాను వర్క్ చేసుకుంటానం పోతాను పోయాక ఆయన బర్ల సం బర్లు చూసుకుంటాడు నే ఇంట్లో పని చూసుకుంటా అట్లా
బండి మీద వస్తాంలా ఆటో వస్తాంలా
బండిఉందక్క బండిమీదనే వస్తాం ఇద్దరం
బైకుందా
ఎంటిదక్క
బైక్ ఉందా మీకు
ఆ ఉంది ఉంది చిన్న బండి టీవీఎస్ నడుపుతాడు పెద్ద బండ్లు నడపరాదు కొంచం బ మనిష్ ఆయన డా డిగ్రీ ఫ డిగ్రీ కంప్లీట్ చేయ్యలే అక్క ఆయన
అవు
డిగ్రీ కంప్లీట్ చేయ్యాలే నాది కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది కదా డిగ్రీ కంప్లీట్ చేయాలే చేక్కనం పనివ్వచ్చు వర్క్ బాగా చెక్కనం వర్క్ వచ్చు కానీ ఆ వర్క్ ఉంట లేదు
ఆ వర్క్ ఉన్నప్పుడు చేసుకుంటాడా
ఆ వర్క్ ఇప్పుడు అసలు ఉంటలేదు అక్క మిషిన్స్ వచ్చినాయి కదా
వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఆ ఊర్లలో ఉంటాయి కదా చిన్న చిన్న పనులయినా
అసలు ఎవ్వరయినాయీ ఈయాళ్ రేపు మిషన్ కడీకే ఎక్కువ పోతలక్క కాకపోతే వేరే ఇట్లా అద్దాల ఫిట్టింగ్ కడికి వెళ్తాండు వర్క్ కు అది చేసుకుంటాడు
దానికి కూడా మస్తు డిమాండ్ ఉంది
ఆ చేసుకు చేసుకుంటాడు ఇగ చేను కౌలికి ఇచ్చినం మీసారి చెయ్యనని ఏటా చేసినా ఈసారికి ఇది నేను బుక్ స్టాల్ చూసుకుంటే చూసుకోలేనని చేసినా కిరాకిీ అది డాల్కిచి ఇచ్చేసిన కౌవులుకిిచ్చిసిన అక్కా ఎకరం పొలం ఉంది రెండు ఎకరాలు అదే చిలక
అంటే మీరు పను చేసుకున్నారా మీకు సొంతంగా మూడు ఎకరాలు వచ్చింది
మాది సొంతంగా మూడు ఎకరాలు వచ్చింది ఇంకా అత్తమ్మ కూడా రెండు ఎకరాలు ఇస్తది మా అతమ్మ త వాళ్ళ తదనతరం ఇంకా రెండు ఎకరాలు వస్తది
అందరు కలిపా మీకు సపరేటా మీకు అవునా మంచిగానే ఉంది గాని అది కవులుకి ఇచ్చే రు చెరోక్క పని చేసుకుంటాన్లు అన్నట్టు
ఆ అవునక్క ఇగ అదే చేస్తున్నా ఈ ములుగుల ఇల్లు కూడా ఉంది కిరాయి వస్తుంది దాన్ని
మునుగులో ఇల్లు
కృష్ణ కాలనీ దిక్కు ఉందాక
కట్టిల్ల
ఆ అత్తమ్మ వాళ్ళు ఎనుకటిదే కట్టిల్లు తల పోర్షన్ వ చిన్నది మేము కిరాయిలకిచ్చుకున్నాం ఎవరిది వాళ్ళు అట్లా ఆ మూడు పోర్షన్లు ఉన్నాయి ముగ్గురికి మూడు ఉన్నాయి మంచిగానే ఆస్ స్తికి ఏం బాధలేదు పైసకి ఏం బాధలేదు ఏడా ఈ వర్క్ చేస్తా అన్నంటే ఏదో ఒకటి చేసుకోవాలి అని చేయడమే తప్ప అదేం లేదు పైసా గురించి కూడా ఇబ్బంది ఖాళీగా ఉంటే ఏమొస్తుంది గట్లా ఆడ పిల్
మన చేతి ఖర్చులకు అయితయి ఆడపిల్ల ఉన్నది అయినా ఇద్దరు పిల్లలకు ఉత్తగనే అయితన్నయ్యరా డబ్బులు ఫీజులు అని బుక్స్ అని ఆ వ్యాన్ చార్ అని మస్తు అయితనే డబ్బులు ఎంత సంపాదించినా అవి చేతులనే ఉంటలేవు కాబట్టి పోవాలి ఇబ్బ కాకపోతే ఇద్దరు వర్క్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అనేది ఉండదు
చేస్తాండు ఆయన కూడా ఇప్పుడు వర్క్ ఉంటుంది ఇడ వస్తాండు ఇద్దరం చేసుకుంటాము పర్లేదు మంచిగానే ఉంది బర్రలు ఉన్నాయి అత్తమ్మ తల ఓ బర్రెను ఇస్తే మేము దాన్ని ఉంచుకున్నాం దానికోటి మళ్ళ ఉన్నది మూడుయినాయి ఇప్పుడు అవి పర్లే ఓకే ఇప్పుడు కయితే ఆయన ఒక్కటి కొంచెం ఆయంత కొడు తాగి తాగకుండా అంటే ఏ బాధ లేద అక్క ప్రస్తుతానికయితే
ఏం కాదు మా మార్పిచ్చుకోవాలి చేంజ్ చేయాలి చేంజ్ అవుతారు లేదు పిల్లలు పెరుగుతా అంటే చేంజ్ అవుతారు తల్లిదండ్రులు వాళ్ళ చూస్తారు అంటారు కదరా పెరుగుతుంట వాళ్ళకు తెలువు ఇట్లా మైండ్ మెచ్యూర్ అయి అమ్బో మా నాన్నంది ఇట్లా అని వాళ్ళే ఎదురిస్తారు నానా ఇట్లా చెయొద్దు ఇట్లా తాగొద్దు అని వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటారు పెరుగుతా అంటే చేంజ్ అవుతారులే ఏమ్ పర్లేదు ఏం బాధపడకు
ఏ లేదు లేదు ఆ ఓకే అక్క ఆ ఆయన వింట దాని కట్టాయిది ఆ అయితే హలో